ఆ
బాగున్నార అండి
ఆ బాగున్నావండి
మీరు బాగున్నారా
మంచిగా ఉన్నావండి మీరు ఎలా ఉన్నారు. ఆ
తిన్నరఅండి
తిన్నామండి మీరు తిన్న రా
ఆ తిన్నామండి దోసె క్కె టమాటా చేసినాము తిన్నాము.
హ
పిల్లలందరు ఉండరు చుట్టాలు వచ్చిరనమాట. ఉన్నారండి ఇంట్లో
వంకాయ్ కుర్మా చేసినాం తిన్నామండి
అవునా అండి అదే అండి ఇప్పుడు ఎం వేసేస్ సెలవులు కదా అదే మామిడికాయ పచ్చడ పెట్టాల అనుకుంటున్నామండి ఒకసారి ఎలా చేయాలో మీరు చెప్తే చేద్దామని అనుకుంటున్నామండి మీరు పెంటిండ్ర అండి.
మేం పెట్టలేదండి పోయిన సారి పెట్టింది చాలా ఉంది ఈ సారి పెట్టద్ద అనుకుంటున్నాం. చూస్తామండి ఆ
ఆహా ఒకసారి ప్రాసెస్ ఎట్లా చేయాలేందో చెప్తే ఏమేమి పదార్థాలు కావాలో పచ్చడి చేయడానికి అడుగుదామని చేేసినామండి
చెడు అంటునేమో అళ్లము వేస్ట్ చేస్తారండి అలా ఆ
ఆహా ఇప్పుడు ఇరవై మామిడికాయలు తెద్దాం అనుకుంటున్నామండి ఏం చేయాలో కొంచెం చెప్తారా అండి ఎలా చేయాలో నిమ్మలంగా నేను రాసుకుంటానండి ఏమేమి ఎంత అంటే ఇరవై కాయలకు ఎన్ని పదార్థాలు కావాలి ఎంత ఎన్ని గ్రాములు కావాల అవన్నీ రాసుకుంటానండి.
అల్లం పచ్చిడి ఐతేనేమో అరకిిలో కావాలని అరకిలో అల్లం అరకిలో ఇల్లుగడ్డ వేస్తారు.
ఆ
ఆ యావై గ్రామ్లా మెంతి పొడి ఒంద గ్రామ్ల జీలకార
అవన్నీ మిక్సీ చేయాలండి
మిక్స్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి
ఆ
సపరేట్ గా మ్యాంగో మిర్చి తేస్తారండి లేకపోతే వేరే పచ్చడి మిరపకాయలు దొరుకుతాయి
ఎర్రమిరపకాయలు
మిరపకాయలు
ఆ
సెవెన్ హండ్రెడ్ ఉంటదండి ఏడు వందలు ఏముంటది
ఆ కేజీనా అండి
మంచి గా ఉంటది మనం పెట్టే కారాన్ని బట్టి అదిఅంత తింటారు అండి కారము
ఆ
వాళ్ళం ఎక్కువ ఘటును మిరపకాయలు తెచ్చుకుంటారు మీడియం తినట్ లేవ
మేము మీడియమే తింటామ్ అండి
ఒక కేజీ సరిపోతుదండి
ఇరవై ఇరవై కాయలకు కేజీ మిరపకాయలు సరిపోతాయి ఆ పట్టించుకొని ఎట్లా ఇప్పుడు కాయలు తెచ్చి నానబెట్టాలండి ఒక రోజు
ఆ ఒక రోజు కాదండి ఒక టూ అవర్స్ అట్లా నానబెడితే అయిపోతది
ఆ నాన్నబెట్టేసి ఏం చేయాలండి
పక్కకి దిసి పెట్టి ఒక తడి బట్ట పట్టుకొని మంచిగా శుభ్రంగా తుడిచి పెట్టాలి
కాయలు ఆ సరే అండి
కాలండి కొట్టాలండి చాక్ తో అందులో ఉన్న జీడి అవన్నీ వేస్ట్ తీసి మంచిగా నీట్గా చేసుకొని ఒక పెద్ద బేషన్లనా దేట్లనే వేసి పెట్టుకోవాలి
అంటే జీడి అంటే లోపల ఇట్లా గట్టిగా ఉండేది కదా అండి
సది ఒక లేయర్ కూడా ఉంటద తెంచకు ముందలా తీసేసి ఒక క్లాత్ తోటి శుభ్రంగా ముక్కలన్నీ తుడ్చి
అంటే తడి క్లాత మామూలు ఒట్టి క్లాత తూర్చేది
క్లాత్ పెడితే పచ్చడి కరాబ్ అవుతుంది తడి బట్ట పెడితే
ఆహా ఒట్టి ఇట్లాఆ
తుడిచి ఒక దాంట్లోపెట్టుకొని మంచి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ పోపు గింజలు ఎల్లిపాయలు ఆవాలేసి బాగా వేడ అయిన తర్వాత వేసి చక్క గా పెట్టుకని పేస్ట్ అంతా కలుపుకోవాలి
ఆ ముక్కలకు అల్లం పేస్ట ఇంకోకటి ఆవాల పచ్చడి అంటే ఆవళ పుడిగు కూడా వేస్తారుా అల్లం పేస్ట్ తో పాటు
కొద్దిగా వేస్తారండి కొద్దిగా వేస్తారు ఆ ఆవాళ్ళ ఆ ఆవాళ్ళ పచ్చడి అంటనేేమో ఒక ఎక్కువ వేసుకుంటారు ఒక పావు కేజీ అన్న వేస్త స్తారు
ఆహా
అల్లం పచ్చిడి అంటనేమో ఆ ఆవల పిండి కొద్దిగా వేస్తారు అంతే
ఆహా
కొరకు వేస్తారు అట్లా
అవునండి ఇంకో విషయం అండి ఇంకా ఆవాళ్ళు మెంతులే వేస్త
ఆవాళ్ళ పొడి జిల్లా కర
ఆ ఇంకా మెంతులు
పక్క పెట్టుకొని అల్లం వెళ్ల్లిపాయలు
ఆ అయితే ఒక మాట అండి ఇరవై కాయలు అల్ల వెల్లిపాయా ఎంత ఎంత కావాలంటే కిలో సరిపోతుందిండి రెండు కలుపి కిలో ఇవి ఆవాళ యాభై ై గ్రాములు సరిపోతాయండి
ఆ యాభై గ్రాములు మెంతులుై యాభై గ్రాముల కంటే కొంచెం తక్కువయినా పర్వాలేదు
చేయించి పొడి పెట్టి పెట్టుకోవాలి అలాగే వెల్లిపయ పొడి కూడా
తాళింపేయడానికి కొన్ని కొన్ని
పక్కన పెట్టుకోవాలి ఓకే కారం మెండబెట్టి పట్టించి తెచ్చుకోవాలి కలపడం ఎట్లా కలపాలండి
ఎముకల కలుపుకోవాలండి అన్ని ఫస్ట్ ఫుడ్ ముక్కలు కొట్టి పెట్టుకొని మంచిగా ఒక గిన్నెలో పెద్ద డేక్షాలో ఏసుకోవాలి
ఆ
అందులో ఏసుకొని ఆ ముక్కలకు మొత్తం మనం రెడీ చేసినయన్నీ కలుపుకోవాలి కారము జి కారం మెంతులు ధనియాల పొడి అల్లం కొందరి అల్లము కొందరవ్వ ఆయిల్ తీస్తారండి
ఆ
కొందరేమో ఈ ముక్కలు ఈ ముక్కలుకే కలుపుతారు
ఓకే అండి ఆ
ఊ మళ్ళ కొందరేమో డి నూనె వేడి చేయకుంటా పచ్చి నూనెనే కలుపుతారు కొందరు
ఆ ఎట్లా మంచిదండి మరి పచ్చి నూనె మంచిదా ఏంచితేనే మంచిదా
ట్లా అలవాటు అయితే అట్లనే ఉంటది
ఆ మస్ మసాలా పెట్ ట్టింది మంచిగుంటది కదా
ఏం కొంచెం పచ్చి వాస్ సన వొచ్చినట్టుంటది చాసేపు అట్ల పెడతారు కొందరేమో ఇష్టం ఉన్నట్లు వెట్టు
మ్మ్ హు కలిపి ఇక ఒక ఎట్లా, అవునండి ఈ ప్లాస్టిక్ దాంట్లో పెడతారా అద్దం దాంట్లో పెడ్ తరా జాడీ ఎట్లా పెడ్
ఇప్పుడు డబ్బాల ఇప్పు ఇంతకు ముందు పూరం జాడీలు దొరికేదండి పచ్చడి జాడీలు సప్రేట్ గా అమ్మేవాళ్ళు
ఆ
అయితేచ్చి ఇప్పుడు ఏదంటే అన్నీ టప్పర్ డబ్బాలు ప్లాస్టిక్ వి దొరుకుతున్నాయి కదా పచ్చడి డబ్బాలంటే షాప్ లో దొరుక్ తే వాళ్ళే ఇస్
ఆ మంచిగా ఉంటదా అండి ఏమన్నా ఖరాబ్ అయితది అందులో పెడితే మంచిగనే ఉంటాయండి.
ఓ వందకాయల డబ్బాలు దొరుకుతున్నాయి
మ్మ్
అందులో పెడుతున్రు ఉప్పు ఎక్కువ శాతం
ఉప్పు అంత వేస్తారు అండి కారంలోనే ఉప్పు పట్టిస్
ఆ అండి ఇగ కొందరు కొందరేమో కె కే జీ కి ముప్పావు కిలో అట్లా ఏస్తారు
అట్లనే అండి ఇప్పుడు మనం ఊరిచ్చినాంక మళ్ళా
త్రీ డేస్ కలుపుతారండి మూడు రోజులుకు అట కలుపుతారు
ఆహా
ష్ జూషి తర్వాత తే కొంచెం కా కొంచెం ఉప్పు కలుపుతారు
ఆ ఒకవేళ నూ నూనె తక్కువ పడు తే కూడా నూనె ఏసుకో చ్చా అండి అంటే పచ్చి నూనె ఎయ్యాలా మళ్ళ వేడి చేయాలా
చేయాలండి వేడి చేషి
అవును అయితే మనం మెత్తటి ఉప్పు కలుపుకోవచ్చు ఒకవేళ ఉప్పు
ఆ ఉప్పు కలుపుకోవచ్చు వేడి చేసుకోని పోసుకోవచ్చు
అవునా అండి అదే ఇగ వేసేసి ఎళ్ళాల కదా చుట్టాలు అందరూ ఉన్నారన్ టి మావిడికాయ పచ్చడి పెడదాంటే నాకు తెలియదండి ఎట్లా చెయ్యాలో ఆ మీరు పోయిన సారి పోయిన సంవచ్చరం నాకు మావిడికాయ పచ్చడి పంపిచ్చిర్రు కదండి మీ
అవును అవును అండి ఊ
లిషుంటది ఎట్లా పెట్తారు అని అడుగుదామని చేషినండి అట్లా ఆ మీరు పెట్టిర్రా అండి ఈసారి
పెట్టాలనా వద్దని ఆలోచన చేసు
అవునండి అదే బయ ట మా క్కూడా కొనుక్కొద్దామని అనుకుంటున్నంగా మాకు తెలిసిన చుట్టాలు ఉంటే వాళ్ళు ఇంట్లో ఉన్నాయి అంటండి కాయలు ఇగ వెళ్ళి తెచ్చి ఒ కొరొవ్ ఇప్పుడు రాత్రికి నానబెట్
అట్లు వద్దండి మార్నింగే ఒక టూ అవర్స్ నానితే చాలు
ఆహా అయితే ఇప్పుడు మనం నానబెట్టి తీశి మంచి త పొడి గుడ్డతో
ఆ చాక్ తీసుకొని ఆ కాడ ద దగ్గర ఉంటదిగ అది కూడా తీశ్ యాలి ఏషేష్ శుభ్రంగా నీట్గా పెట్టుకొని
హ్మ్
మ్మ్ మామిడి కాయలు కోత కట్టి కత్తి ఉంటుది దానితోటి ముక్కలు చేసుకొని మళ్ళ అన్నింట్లో చివరగా తూసి ఒక గుడ్డ బేషన్ అన్న ఒక గిన్నె దడేక్ష అని వేసి అందులో వేసి
అ
కలిపి పెట్టి చేయాలండి
అవును ఒకసారి నేను చెప్తానండి కాయలైతే ఉదయం రెండు గంటలు లు నానబెట్టేసి పైది కొంచెం తోడుక ఉంటుది కదా అది తీసేసి కాడ తీసేసి పొడిగుడతో తుడ్చాలి తూడ్చినాక నాలుగైదు ముక్క ముక్కలు కట్ చేసి దాంట్లో జీడి కూడా తీసేయాలి కదండి
అవును
ఆ జీడిగుడ తీసేసి మంచి చిగా జీడి కొంచెం తూచిపట్టి పెద్ద గిన్నెలో వేసి చేసి అందులో అల్లం వెల్లిపాయి కలప్ పాలి పొడులు కలిపి ఉంచాలి కదండి తర్వాత నూనె మనం వేడి జేస్ కుని తాలింపులేస్ కోవాలి కదండి అంతేనా తే ఇంకోటండి వేడిగున్నప్పుడు నూనె కలపాలా కొంచెం చల్లైనకా కలప్
కొంచెం చానా స్ చల్లారాలి చానా చల్లారేయాలి అహేంట సీ కారం మొత్తం నల్లగైతది
అట్లా అంటూ రా ఇప్పుడు తాలింపు ఈ అన్ని కూడా కొంచెం మాములుగా చల్లారినకనే ఎయ్యాలి
చావుల కంటే అవునా
ఏసీ
అప్ వాలేస్ మంచిగా మంచిగా దోరగా అయితాయండి వెల్లిపాయలు కూడా
ఆ
చేమ్ బ్రౌన్ కలర్ మంచిగా వస్తాయి పండు లాగా వచ్చినప్పుడు
మ్మ్
ఆరినంకా కలపాలి కలిపిన తర్వాత అందులో పాన్ లో వేస్ సుకొని వే తింటారండి ఎక్కువ మస్త్ టేస్ట్
అహో లాస్ట్కి ఎత్తి పెట్టినాక నా అండి
గాలికి ఎత్తి పెట్నాకా అప్ కొంచెం కొంచెం కారం, నూనె అంటే చానా ఎక్కువ శాతం కలిసి అన్నం వేసి కలిపిపెట్టీ అందరూ తలా ఓ ముట్టది
అవునండి అవునండి ఇంకో డౌట్ అండి ఇది మూడో రోజు కలిపిన మళ్ళీ ఒకసారి కలపాల అవసరం లేదండి
మనిష్టం అండి ముద్దలు కలిపి ఎమన్నా ఉప్పు సప్పు ప్పకుంటే కలుపుకుంటారు క క క బౌల్లోదీసి పెట్టుకుంటారు కలిపి అవసరం ఉన్నప్పుడు చెప్పండి స్నానం చేసి నీటిగా పచ్చడి ఎప్పుడు పడతే అప్పుడు తీయొద్దండి
ఆ సరే అండి
మనం వెళ్ళని ప్లేస్ లో పక్కన పెట్టుకోవాలి
మ్మ్ హ్మ్ సరే అండి
జాడికి ఒకించు క్లాత్ కప్పి ఉంచుకోవాలి
ఓకే స్నానం చేసుకున్నప్పుడే తీయాలి మనం పచ్చడి అంతేనండి ఆ సరే అండి చాలా థ్యాంక్స్ అండి పచ్చడి ఇలా చేయ చెినందుకు ఓకేనండి ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళ కాల్ చేస్తానండి ఉంటండి మరి ఓకే అండి ఓకే అండి బాయ్ అండి